హలో హలో హలో తెజ చాలా రక్ తర్త కా చేస ఏంటి చేసడి ఏం లేదు హరి అంత ఆఫీస్ పని కానీ రీసెంట్ గా నేను హంపీ ట్రిప్ చేశాను అద్భుతం మస్ చాలువు
అంపే అవును నేను కూడా వెళ్ళాల అనుకుంటున్నాను అసలు ఎలా ప్లాన్ చేసావు ఇంతమంది వెళ్ళారు
మేము ఇద్దరం వెళ్ళం హైదరాబాద్ నుండి హ హాస్పిట్ వరకు ట్రైన్ లో అక్కడ నుండి హంప కా అటోలో అక్టోబర్ నవంబర్ టైం చాలా బాగుంటుంది కానీ నేను జస్ట్ వెళ్ళాను ఎండ కొంచెం ఎక్కువ ఉంది కానీ ఆ శిథిలాలు చూసి అయితే ఆ ఎండను కూడా మర్చిపోతాం హంపిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటారు కదా అంత స్పెషల్ ఏముంది అక్కడ అరే అసలు మాటల్లో చెప్పలేను హంపి అంటే కేవలం పాత్రలు శిథిలాలు కాదు అది కృష్ణ దేవరాయల కాలం నాటి వైభవం ఐదు వందలకు పైగా మ్యాన్మెంట్స్ ఉన్నాయి మొత్తం పదనాలుగో శతాబ్దాల కలకాండలు ఒకప్పుడు ఇది ప్రపంచ ప్రపంచంలోనే అతి పెద్ద నగరాల్లో ఒకటి ఓహో ఐదు వందల మరి రెండు రోజులకు చూడగలమ ముఖ్యమైనవి ఏంటి హ్మ్మ్ విరూపాక్ష టెంపుల్ ప్రసిద్ధమైనది ఇది ఏడవ శబ్ద ఏడవ శతాబ్దపు శివాలయం తుంగభద్ర నది ఒడ్డున ఉంది పంపాదేవి క్షేత్రం కిష్కింద అని కూడా అంటారు
అచ్చ చాల కాలం నాటిద ఇంకా
ఉ విఠల టెంపుల్ మర్చిపోకు అక్కడ ఉన్న ప్రసిద్ధి రాతిరథం అద్భుతం అలాగే గ్యాస్ సంగీతం పలికె సం స్తంభాలు ఉన్నాయి ఆ శిల్పకళ చూస్తే అప్పటి అట్లో ఎలా చెక్కారో అని ఆశ్చర్యం వేస్తుంది
విన్నాను ఆ రథం ఫోటోస్ చాలా బాగుంటాయి అక్కడ సైకిల్స్ అద్దెకు దొరుకుతాయా
ఉం అవును సైకిల్ లేదా మోటార్ బైక్ అద్దెకు తీసుకు కొని తిరగడమే బెస్ట్ ఎందుకంటే తే ప్లేసెస్ అన్ని దగ్గరగా ఉన్నా నడిస్తే అలసిపోతాం
ఓకే మరి రాజులు నివసించిన ప్రదేశాలేవి
ఉమ్ అక్కడ మహానవి దిబ్బా రాణి స్నానవాటిక లోటస్ మహల్ గజశాల చూసా ముస్లిం మరియు హిందూ శైలి విశ్రమం నార్మ శైలి ఆకట్టుకుంటుంది అవును హంపి మొత్తం కొండలుతోనే ఉం టుంది మాతాంగ పర్వతం మీద నుండి సూర్య సూర్యాస్తమయం వరకు చూడ్డం బెస్ట్ ఎక్స్పీరియన్స్ మొత్తం హంపి నగరం కనిపిస్తుంది అలాగే అంజనాద్రికొండ ఇది హనుమంతుడి జన్మస్థలం అంటారు పైన గుడి ఉంది
ఆ పంప సరోవరం అక్కడే ఉందా
ఉమ్ ఎగ్జాక్ట్లీ తుంగభద్ర నది దాటి అవతల వైపు వెళ్తే పచ్చని పొలాలు రాతి కొండలు చాలా పీస్ఫుల్గా ఉంటాయి అరే ఇంతలా చెప్తుంటే నాకు ఇప్పుడే వెళ్ళిపోవాలనిపిస్తుంది ఫుడ్ ఎలా ఉంటది బస్ ఎక్కడ ఉమ్ బస్ కాదే బసా అంటే ఆ హూమ్ హోస్పేటలో హోటల్స్ బాగుంటాయి కానీ ట్రెడిషనల్ అనుభవం కావాలంటే హంపికి ఉత్తరాన ఉన్న అదిరాంపురా లో ఆ హోమ్ స్టేట్స్ బాగుంటాయి ఫుడ్ కన్నడ స్టైలు నార్త్ ఇండియన్ కూడా దొరుకుతుంది
గైడ్ ఔసరమా
చాలా అవసరం గైడ్ ఉంటేనే ఆ రాళ్ళ వెనుక ఉన్న కథలు చరిత్ర వి విజయనగర సామ్రాజ్యం చెబుతారు కృష్ణ దేవరాయల కాలం నుంచి పదహైదు వందల అరవై ఐదు లో తల్లికోట్ ట యుద్ధం తర్వాత ఈ నగరం ఎలా నాశనమయిందో వింటే బాదేస్తుంది
సరే ఎంత బడ్జెట్ అవుతుంది
ఉమ్ రెండు రోజులకి దాదాపు ఐదు వేల నుండి ఏడు వేలు సరిపోతుంది ట్రావెల్ గాకుండా
సూపర్ ఖచ్చితంగా వెళ్తాను నెక్స్ట్ వీకెండ్ అదే ప్లాన్
హూమ్ వెళ్ళు వెళ్ళు ఫోటోలు బాగా తీసుకో
థ్యాంక్స్ తేజు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితుంది
హూమ్ అవును ఈసారి వెళ్ళేటప్పుడు నేను కూడా పిలుస్తాను నువ్వు నాతో పాటు తప్పకుండా రావాలి అలాగే సరేనా
ఆ ఖచ్చితంగా వస్తాం
హా ఇంకా ఇక్కడికి ప్లాన్స్ వేయలేదా ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎక్కడికి వెళ్ళట్లేదు మళ్ళీ వెళ్ళేటప్పుడు చెప్తాను అవునా హంపి గురించి బాగా చెప్పావు మరి ఆంధ్రాలో నంద్యాల దగ్గర ఉన్న మహానంది కూడా ఫేమస్ కదా ఎప్పుడైనా వెళ్ళావా అవును హంపి తర్వాత నేను వెళ్ళి మరో అద్భుత మైన క్షేత్రం మహానంది అది నంద్యాల నుండి కేవలం పదైదు కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల అడవుల మధ్య బా బాగుంటుంది అక్కడ ఏదోంత ఉంటుందని విన్నాను ముఖ్యంగా నీటి గురించి ఏ అదే అక్కడి అసలేని మ్యాజిక్ శివాలయంలో గర్భాలయం కిన్న నుండి నీరు వంటుంది ఆ నీరు ప్రవహించి బయట ఉన్న కోనేరులోకి చేరుతుంది నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే కోనేరు అడుగునున్న చిన్న రూపాయికాయని కూడా క్లియర్గా కనిపిస్తుంది
అవునా కానీ అది వర్షాకాలంలో మాత్రమే ఉంటుందా
ఏదురు అవి అదే అదే స్పెషాలిటీ ఏడాదింతా మూడు వందల అరవై ర రోజులు ఆ నీటి ప్రవాహం ఒకేలా ఉంటుంది ఎండల కాలంలో నీరు చల్లగా చలికాలంలో నీరు వెచ్చగా ఉంటుంది అక్కడ స్నానం చేస్తే హాయిగా ఉంటుంది అదిచురల్ స్పంగ్ అమాట అక్కడ మొత్తం ఆ నది చుట్టుపక్కల పదహైదు మైళ్ళ పరిధిలో నవనందులు ఉన్నాయి నా మహానంది వినాయక నంది గరుడ నంది సోమ నంది ప్రథమ నంది శివానంది విష్ణు విష్ణు నంది సూర్యానంది మరియు నాగానందిని వీటన్నిటిని ఒకే రోజు దర్శించుకోవచ్చు
వా ఒకే రోజులో పూటీ చేయచ్చా ఎలా వెళ్ళాలి మరి
నంద్యాల నుండి ఆటోలు లేదా టాక్సీలు దొరుకుతాయి ప్యాకేజీ లాగా మాట్లాడుకుంటే వాళ్ళే తొమ్మిది నందులు దగ్గరకు తీసుకెళ్తారు అయితే వీటన్నిటిలో మహానంది అతి పెద్దది మరియు ప్రధానమైనది చాలా పురాతనమైనది చుట్టూ నల్లమల్ల అడవులు కొండలు ఉండడం వల్ల వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ కోనేరులో కొట్టడం పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టం దేవస్థానం వారి నిత్యాన్నదానం ఉంటుంది అలాగే చుట్టుపక్కల చిన్న హో హటల్స్ ఉన్నాయి బస చేయాలంటే దేవస్థానం వారి గదులు అందుబాటులో ఉంటాయి కదా చుట్టుపక్కల ఇంకా ఏమైనా చూడదగ్గ ప్రదేశలు ఉన్నాయా లో అహోబిలం మరియు యాగంటి ఉన్నాయి ఈ మూడింట్లో కలిపి ఒక వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు యాగంటి గురించి కూడా విన్నాను అక్కడ కా కాకులు ఉండవని అంటారు కదా అవును అది కూడా ఒక మిస్టరీనే ఈసారి నువ్వు వెళ్ళేటప్పుడు నంద్యాల మీదుగా మహానంది వెళ్ళు ఆ నీటి స్వచ్ చేతున్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు అవునా ఇంకా అహోబిలం గురించి ఏమైనా తెలుసా హ్మ్ అహోబిలం గురించా పోయిన సారి మహానంది గురించి ఆ వెళ్ళాలనుకున్నాను వెళ్ళాను అటే అహోబిలం కూడా చూశాను మహానంది సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో అహో విలం ఉంటుంది ఇది నరసింహ స్వామికి అత్యంత ప్రీతి పాత్రమైన క్షేత్రం ఇక్కడ స్వామి వారు తొమ్మిది రూపాల్లో కొలువై ఉంటారు అంది కె దీన్ని నవ నరసింహ క్షేత్రం అంటారు
తొమ్మిది గూడలా అవి అన్ని ఒకే దగ్గరే ఉంటాయా
అక్కడ అసలైన సాహసం ఉంది ఆహోబిలం రెండు భాగాలుగా ఉంటుంది దిగువ అహోబిలం మరియు ఎగువ అహోబిలం దిగువ అహోబిలంలో పెద్ద ఆలయం ఉంటుంది కానీ మెగిలిన రూప్ ప్పాలని చూడాలంటే దట్టమైన అడవుల్లో కొండల పైకి వెళ్ళాలి అంటే ట్రెక్కింగ్ చేయాల కష్టం గా ఉంటుందా అవును ముఖ్యంగా పావన నరసిం మరియు జ్వాలా నరసింహ స్వామి దర్శనాలకి కొంచెం కష్టపడాలి బాలా నరసింహ స్వామి దగ్గరకు వెళ్ళే దారిలో జలపాతాలు లోయలు బళ్లేీ థ్రిల్లింగ్ ఉంటాయి కానీ అక్కడ ప్రకృతి సౌందర్యం చేస్తే అలసట అంతా మర్చిపోతావు
అక్కడ ఏదో స్తంభం ఉంటుంది అని విన్నాను హిరణ్య కాశిపుణ్ణి
సంహరించిన చోటదేనా కరెక్టే దాని ఉగ్ర స్తంభం అంటారు ఒక పెద్ద కొండ శిఖరం చీరిపోయి స్తంభంలా కనిపిస్తుంది ప్రహ్లాదుడి కోసం స్వామివారు ఆ స్తంభం నుండి ఉద్భవించారని నమ్మకం అక్ క్కడికి వెళ్ళడం చాలా సాహసంతో కూడుకున్న పని జ్వాలా నరసింహ ఒబేలా నరసింహ మలలో నరసింహ హు ఇంకా క్రోడా నరసింహ కారాంజ నరసింహ భార్గవ నరసింహ యోగానంద నరసింహ హు ఛత్రవట నరసింహ పావన నరసింహ వీటిలో పాటు దిగువాహావలంలో ప్రహ్లాద వరదస్వామి ఆలయం ప్రధానమైనది
వెళ్ళడానికి సరైన సమయం ఏది అడవి కదా భయం ఉండదా
చలిికాలం లేద వర్ష కాలం తర్వాత వెళ్లడం బెస్ట్ ఆడవిలో కోతులు చాలా ఎక్కువ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి కొన్ని చోట్లకి నడిచి వెళ్ళలేకపోతే డోలీలు మనుషులు మోసుకువెళ్ళేవి తోలీలు అంటే అవి కూడా దొరుకుతాయి దిగువ హోబియామ్ మటం వారివీ గదులు మరియు కొన్ ప్రైవేట్ లాార్జీలు ఉన్నాయి అక్కడ అన్నదాన ప్రసాదం కూడా బాగుంటుంది
వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మహానందే అలాంటితో కలిపి అహోబిలం లాంటివి కూడ చీస్తారు సా
అ అలాగే